ఆ
బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నాం
ఏం చేస్తున్నా
ఏం లేదు ఖాళీ గానే ఉన్నాం భోజనం అయిందా అండి
అయింది ఇంత ముందు తిన్న
ఏం కర్రీ ఇవాళ
మ పాలకూ పప్పు
అవునా పాలు పొంగి పెట్టమ్మా ఇందాకనే అయిందండి
పిల్లలు ఏం చేస్తున్నారు
పిల్లలు టీవీ చూస్తున్నారు ఖాళీగానే ఉన్నారా
ఉమ్
ఆ మొన్న షాపింగ్కి వెళ్ళినట్టున్నారు కదండి ఏం కొన్నారు
చీరలే తీసుకున్నా డ్రెస్ మెటీరియల్స్
ఉహూ
మీరు కూడా వెళ్తా అన్నారు కదా
అదే అందుకోసం అడుగుతున్నా ఏ షాప్కి వెళ్లిర్రు బాగున్నాయా అని
సౌత్ ఇండియాకి వెళ్ళిన
ఎట్లున్నాయి శారీస్ బావున్నాయా
బాగున్నాయి ఆఫర్స్ ఉన్నాయి
ఉహూ ఎంత పట్టు శారీస్ ఎట్లున్నాయి
ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ పెట్టిండు శారీస్ మీద
డ్రెస్ మెటీరియల్స్
డ్రెస్ మెటీరియల్స్ కూడా ట్వంటీ టూ ఫార్టీ
ఆహా మీరేం తీసుకున్నారు
శారీస్ ఏ తీసుకున్నాం
ఉమ్
మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్నారు కదా
అదే కావాలన్న అందుకనే అడుగుదామ అని ఫోన్ చేసినా
ఉహూ అవునా తీసుకోండి బాగున్నాయి మళ్ళీ రంజాన్ అయిపోయి వరికే రాస్ట్ అనుకుంటా రంజాన్
ఆ శ్రీరామనవు కూడా శారీ కావాలని చూస్తున్న రెండు ఒకేసారి తీసుకుందామని ఏ షాప్ లో బాగుంటాయని మీరు అయితే సౌత్ ఇండియా లో తీసు ఇంగ రా
అవును ఆ పట్టు సెక్ష్ పట్టు శారీస్ల మీద కూడా కొంచెము ఇట్లా బార్డర్ పోయినాయి లైట్ యి ఉంటయి కదా, వాటి మీద గూడా త్రీ థౌజండ్ శారీ ఎయిటీన్ హండ్రెడ్క్ అట్లా వస్తనయి అంట.
అంటే వన్ ప్లస్ వన్నా
వన్ ప్లస్ వన్ గాదు మూడు వేల ఐదు వందల చీరే పద్దెనిమిది వందలు, పదిహేను వందలకు అట్లా ఇస్తాన్రు. కొన్ని ఆరు వేలు ఆ ఆరు వేల చీరె, మూడు వేల చీరె ఉంటాయి కదా అది కొంచెం డల్ అయిపోయి డస్ట్. వట్టినట్టు ఉన్నా కూడా ఎనిమిది వందల కొత్తదట
బానే ఉన్నాయి అయితే ఆఫర్లు
ఎల్లో కలర్ కి బ్లూ కలరు బార్డర్ వచ్చింది ఒకటి పెట్టిండు మంచి గున్నాయా కానీ నాకున్నదాన్ని వద్దన్నార్ ట్లా అలాంటియ్
ఆ పట్టు టైపు చాల్నే ఉన్నయ్ శారీస్
కాపోతే అవి బరివు బరువు ఉంటాయ్ లైట్ ట్వీటీ అయితేనేమో మంచి ఉండు
ఆ ఇప్పుడు సమ్మర్ కదా కాటన్ చీరలైతే బాగుంటాయ్ నేం గూడ వెళ్దామని
వస్తం ఫోన్ జేయండి
రేపు సండేనే కదా రేపు వెళ్దామని చూస్తున్నా
రండి వెళ్దాం పిల్లల్లకి కూడా తీసుగుంటరా
ఆ పిల్లలకు నాకు అందరిగి దీస్కుందామని సో ప్లస్ మెటీరియల్స్ శారీస్ తీసుకున్నామని చూస్తున్నా
ఆహ
ఈ సమ్మర్ లో ఆఫర్లు పెడుతరు కదా లా
మ్మ్ కాటనియి ఇప్పుడు హనుమ కొండలో కూడా ఉంటయిగా సమ్మరాఫర్
ఆ ప్రేమిస్తే ప్యామిలీ దా మీకు అన్నీ తెలుస్సాయి కదా మిమ్మల్ని తీసుకొని వెళ్దాము శ్రీరావునవ్ మ్ రోజు గుడికి వెళ్తారా మీరు
వెళ్ళాలి శ్రీరామనవమి దనికి ఫ్రైడే అవుతుందంట.
ఆ రోజు ఏం చేస్తారు అసలు
రాము కళ్యాణం చేస్తారు.
ప్రసాదాలు కూడా పంచ
ఆ బోజినాలు కూడా వెళతు ఇద్దరు అదే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో చేస్తారు కళ్యాణ్ ఆ రోజు వెళ్ళాలి ఆ రోజు చీర తీసుకుందమని తీసు సున్నా పెద్దనే ఇస్తరు మూడు ఆ రెండు మూడు అయితే తది తలంబ్రాలు ఇస్తారు ప్రసాదం ఇస్తారు
ఆ
మీరు కూడా ఎలారా
మేము కూడా వెళ్తాము గుడి మా ఇ చాలా దూరం ఉంటంది లేట్ అయితుంది పోర్ అయితే దసుకొచ్చేసారుకి వెళ్దాం
అయితేన్న పిల్లలక్క హాలిడేనే ఉంటది కదా
హాలిడేనే ఉంటది ఆ రోజులో
ఆ వెళ్ళొచ్చు కదా మంచి
వెళ్ళాలి కానీ చూడాల వీలు
మొన్న ఉగాది పండుగ మంచిగా జరిగింద
బాగానే ఇస్తుస్తున్నామండి
ఎల్లరా గుడికి
గుడికి వెళ్ళలేగాని ఇంటి దగ్గరనే ప పచ్చడి చేకున్నాం దేవుడి దగ్గర వెట్ి తిన్నాం ఊరిక వెళ్ళాము మాత్తకి వెళ్ళాము మాటే ఊరి ఫోన్ చేస్తే వెళ్ళాము ఇ అక్క ఉ
అతే వాళ్ళ ఇంటికెళ్ళారా
అక్కడే ఉన్నాం సాయంత్రం వరకు మా పొరుకులు తీసి
మీ ఆరాలు వాళ్ళు ఇట్లో మంచిగా ఉన్నారా
అందరు బాను
హ
ఉండు ఉండు అన్నారు కాని
రు పెద్ద అబ్బాయి ఉన్నాడా అక్కన్న ఉన్నారా ఇక్కడికి వచ్చిలా
వచ్చారంండి నిన్నొచ్చ
నిన్న వచ్చారా మరి పంపేక హాలిడేస్లో హాలిడేస్ ఏనా ఇప్పుడు
లేదు రేప నుండి ఉంది
ఎగ్జామ్స్ అయిపోయినాయా
ఇకా కాలే
యాన్యువల్ ఎగ్జామ్ ఇంకా స్టార్ట్ కానట్టున్నాయా
ఏప్రిల్ల్లో అయితే అనుకుంటా న అదే చదువుకుంటాను స్టడీ సంట్రల్ ఎగ్జామ్ మొత్తం బుక్ మొత్తం ఇస్తారెంటగా
ఇలా రంజాన్ అంట రేపు సండే
చూడ కలిసి వచ్చింది పిల్లలే ఎగ్జామ్స్
అదే ఫీ ఫైనాల్స్ అన్ని అయిపోనాయి ఇంకా యాన్యువల్ ఏప్రిల్ లో ఉన్నాయింట.
ఆవును అవునంట ఇం వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అయిపోతే ఫ్రీగా అయితే సమ్మర్లే లేద వెళ్ళచు టూర్ అట్లా మీరు వెళ్తారా ఏటన్నా సమ్మర్లు
వెళ్ళాలి
అదే అందరం కలిసి వెళ్తే ముద్దుగా ఎంజాయ్ ఏజ్
వస్తారా మరి వెళ్దాం.
వెళ్దాం ఈ సారీ ఖచ్చితంగా.
స శ్రీరామ నవంకి భద్రచ చలం వెళ్తే బాగుండు. ఆ బాగాయితుది మంచి బోట్, బోటింగ్ ఉంటుంది. బోట్ లెక్కి మంచిగా పోయి ఒక టూ త్రీ డేస్ అక్కడ ఉండి. లే రావచ్చు కాని, ఇట్లా పిల్లలకి కూడా కలిసొచ్చు కాని వాళ్ ఫ్రీ ఫైనల్స్ అవుతున్నాయి.
అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయా అండి. రూమ్స్ ఉంటాయా అక్కడ
ఉంటాయి.
ఆహో మీరు వెళ్ళిళ ఏప్పుడన్న అదే నేను కూడా ఎప్పుడైనా అనుకుంటా కానీ, ఎప్పుడు వీళ్లు కుదరలేకపోవాలని
ఏనాకు
బోటింగ్ చేయలేదా.
చేసుకుంటూ కొంచెం వేరే స్టేజ్లో ఆగుకుంటూ పోతే మంచిగాగుంటుంది కదా అక్కడ.
ఆ అవునవును చట్టూ కూడా
కొండాలుగట్లు ఉంటా అంటి
ఆ అక్కడ బాగాస్తారట కళ్యాణం.
భద్రాచలం అం అంటన్న కళ్యాణముంలో శ్రీరాముని ఎలా
ఊ టీవీలో చూస్తేని ఇలా ఏప్పుడ వెలి చూడలేదు.
హు
ఆ బాగాస్తారుడపిద్ద పటు
బోటింగ్లో మొత్తం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనుకుంటాం కానీ అంత ఫెసిలిటీస్ ఉండవు
ఆ అవును బా ఇస్తారంట
మధ్యలో సినిమాకి ఎళ్ళారా
వెళ్ళలేదు. క్కడ నీళ కుదర్ల
అవును
మీరు వెళ్లిళ్ల
వెళ్లే ని కూడా వెళ్ల ఇప్పుడు ఇంకా హాలిడేస్ ట్రిప్స్ కదా ఒకటి తర్వాత ఒకటింగా ఇలా హాలిడే ఇ ఎగ్జామ్స్ అయిపోతే ఏటోది
పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంట బాగున్నదంటగా
అది చూడాలి
మా పిల్లలు అడిగారు కాని ఎక్కడా ఆ ఎగ్జామ్స్ అయిపోయినాక మంచి మార్క్స్ ఎ తీసుకెళ్తా ఉన్నాడు వాళ్ళ డాడీ
నువ్వు వచ్చిన రాకున్న తీసుకోవాలి కదా తప్పదు కదా
అంటే తీసుకెళ్తాం కదా అట్లండి అ బాగా అవుతారు అ
ఏం కర్రీ చేసిల్లు
మిమ్ము వంకాయ టమాట వండినం ఆహ మా పిల్లలు
రేప్ స్పెషల్ ఏంటి
రేపు సండేగాదయిక చికెన్ బిర్యానీ ఏమి చికెన్ ఉండ ఉండారు వాళ్ళు ఇష్టం ఇక ఇక చేసుకోలే మేము లేము అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇక వాళ్ళే బగారా రైస్ చికెన్ ఉలీలు అది తిన్నాము వచ్చిన
మేము కూడా చేసుకోవాలే మొన్న చేస్తానంటే గురువారం అయింది ఆ రోజు నేనే ఏం చేయలేదు నిన్నేద్దాంమన్నా న్న ఫ్రైడే అని ఏం చేయాలే రేపు చేస్తా అని చెప్తే ఊరుకున్నాడు ఇంకా
మీరు ఫ్రైడే రోజు తిన్నరా అండి
ఇగా వీలుగాలేదు పూజ చివరకే లేట్ అయ్యింది